వినిపిస్తుందా ఓకే ఎలా ఉన్నారు బాగున్నారా ఆ బాగున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు
చెప్పాలి మళ్ళీ లాక్ డౌన్ అదిది అనేసి అంటున్నారు నిజమేనా
దేని గురించి లాక్ డౌన్ ఆ
ఆ లాక్ డౌన్ గ్యాస్ ఇట్లా మొత్తం ఇట్లా అవుతుంది మళ్ళా ప్రతి ఒక్క దానికి ఇట్లా ఇబ్బంది అవుతుంది సో లాక్ డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయయని చెప్తున్నారు
లాక్డౌను మేబి రావచ్చు ఎల్పిజి గ్యాస్ కు ప్రాబ్లం ఐతే ఉంది
దాని వల్ల లాక్ డౌన్ అయితే మరి
ఇలా అంటే పెట్రోల్ డీజిల్ కూడాషార్టేజ్ అవుతుంది కదా
ఓకే అవును అవును
వా అది అద పెట్రోల్ లేని డీజిల్ లేని బండ్లు న డిపి ఏం చేస్తారు
అవును
ఇకా ఇట్ లాక్ డౌన్ పెట్టడం వల్ల ఏమైతుది ఆ డీజిల్ పెట్రోల్ సేవ్ అయితాయి సేవ్ ఐదానికి వేరే వాటికి వాడుకోవచ్చు అట్లా లాక్డౌన్ చేస్తారే వర్క్ వర్క్ ఫ్రమ్ హోం అట్లా అట్లా వర్క్ చేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారేమో ఇంకాాల నడుస్తుంది అది డిస్కషన్ అవుతుంది ఇంకా అది
అది మరి ఎప్పుడో న్యూస్ మోడీ గారు అట్లా చెప్పారనేసి కూడా చెప్ న్నారు అది నిజమేనా ఇప్పుడు లాక్డౌన్దిి ఫేకా
అది ఇంకా తెలియదు కరెక్ట్ న్యూస్ ఇంకా ఏం అఫీషియల్ గా రాలేదు ఇంకా
అవునా ఓకే
ఇట్లా ఎవరు పేరు తీయకుండా మాట్లాడధం అట్లా ఆ ఒకే సో అట్లా నడుస్తుంది ఇప్పుడు ఆ వార్ ఇంకా అవ్వట్లేదు దానివల్ల ఇంకా క్రైసిస్ పెరుగుతుంది ఇంకా ఏం జరుగుతుందో తెలియదు ఇంకా
ఓకే ఓకే ఇప్పుడు మరి వారింకా ఇంకా కంప్లీట్ అక్కడ అవ్వలేదా ఇంకా కంటిన్యూ గానే నడుస్తుందా
అవును కంటిన్యూ గా నడుస్తుంది ఇంకా
అవునవును
హ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఏదో అంటున్నారు వాళ్ళు అమెరికా ఏదో అంటున్నారు ఇట్లానే నడుస్తుంది వార్ ఇంకా అక్కడ నుంచి వచ్చే ఆయిల్స్ షిప్స్ రావడానికి రానివ్వట్లేదు
అవునా ఉహ్ హు
ప్రపంచం అంతా ప్రాబ్లం అయితుంది
అవును అవును కరెక్ట్ే కరెక్ట్ే
హమ్
కూర కూరగాయలు తక్కువనే ఉన్నాయి రేట్ల అయితే మా దానికి కే మరి ఎక్కువగా అట్లా కూరగాయలు ఒకక్కటి తక్కువండి మిగతా అన్నీ ఇప్పుడు ఎక్కువ ఎక్కువ రేట్ ఎట్లా అవుతున్నాయి
అవి అంటే మన ఇండియాలో పండిస్తాం కాబట్టి మన ఇండియా నుంచి బయటికి వెళ్తాయి కాబట్టి ఆ ప్రాబ్లం అక్కడ నుంచి ఏవైతే వచ్చేవింటో వా వటికి ప్రాబ్లం అవుతది మన ఇండియా నుంచి బయటకి వెళ్లే వాటి ఇంకా ఇంకా దిగిపోతంది ఎందుకు అంటే వెళ్ళట్లే లేదు కదా
అవును అవును
డవనై అయిపోతానండి అ
మరి ఇక్కడ్ నుంచి మనకు అక్కడికి వెళ్ళేది ఏమ్ లేదా అక్కడ నుంచి మనకు ప్రతి ఒక్కటి ఇటే రావడమ్ జరుగుతుందా
ఆ
వాళ్ళకి ఇబ్బంది మన తరపు నుంచ్
మనకి ఈ ఇబ్బంది ఏమ్ ఉంటాయి మనసరం నుంచి ఏమ్ పోయేటి ఉండయి
అంతేనా
ఏ ఎక్కువ శాతం రైస్ వెళ్తాయి మన దగ్గర నుంచి
ఓకే
ఆ ఐసు సాటర్డ్ అది కూడా అవుతది తర్వాత ఎప్పుడైతే ఏం టైమ్ పడతది అది
ఉహుహు
ఏమే నీళ్ళుపెట్ట ఇట్లా ఎఫెక్ట్ అయ్యది ఆయిల్ గ్యాస్
ఉహుహు అవును ఇప్పుడు ఇప్పుడు మనకు స్టాక్ ఉందా మరి ఇక్కడ
స్టాక్ త్రీ మంత్స్ది ఉంది అంటున్నారు
ఉహుహు
అది త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ కంటే ముందు వచ్చి వస్తే ఏం కాదు అది రాకుంటే ఇబ్బంది
అరే ఓకే
ఎందటే అందరు భయపడి ప్యానికి అయిపోయి అందరు వెళ్లి తొందర తొందరగా గ్యాస్
లేదు లేదు అనేసి అంటే ప్రతి దానికి అందరూ అరే అయిపోతే ఎట్లా అనేసి కంగారులో ప్రతి ఒక్కరు బుక్ చేస్తున్నారు అక్కడ ఉందో లేదో తెలిదు బట్టు అందరి అరే అయిపోతుంది లేదు ఇంకా మొత్తానికి కట్టెల్ పోయి యూజ్యాల్స్ సస్తాది అనేసి ఆ ఉద్దేశం తోటి ప్రతి ఒక్కరు బుక్ చేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రాల్ ఉంచుకుంటుఉన్నారు మ్
అదే గదా
ఇంకా తిన్నారా మీరు
అదే అట్లా చేయడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది అంతా
ఆ ఓకే
పడే ఏ అన్ని స్టాక్ పెట్టుకోవడమ్ అట్లా
మరీ లాక్డౌన్ అంటే మరి మళ్ళీ ఇబ్బంది
అయితే ఈ లాక్డౌన్ అంత నడుచుకుంట వెళ్ళిపోవచ్చు నడు
ఉహూ ఓకే రవాణా కానియండి హాస్పిటల్ గానియుండి ప్రతి ఒక్కటి
ఆ ఏమ లాక్డౌన్ అనేది రాదు నాక్ తెలిసి ఎందుకు అంటే ఇంతముంద అంటే కరోనా టైమ్ లో వచ్చింది
అవును అవును అప్పుడేమో తెలియకుండా అట్లా అయిపోయింది వన్ డే ఏమో టూ డేస్ ఏమో అనేసర్ అట్లా అనుకుంటన్నారు కాబట్టి అట్లా జరిగింది గాని ఇప్పుడు అయితే లాక్ డౌన్ పెట్టే అంత్ త లేదు
ఆ టే ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ అప్పుడు ఎందుకు పెట్టినాము ఆ అది కరోనా వల్ల పెట్టినాము
ఉ
ఆ కరోనా అంటే ఒకరిని ఒకరు ముట్టకూడదు అది ఇదని పెట్టిన ఇది అంత ప్రాబ్లం కాదు అది ఏందో పని నడుస్తానే ఉంటాయి కానీ రవాణా అంటే రావడం పోవడం ఇట్లాంటి అన్నీ ఆగిపో అట్లా
ఓకే ఓకే
ఇన్కమ్ లేకుండా ఎట్లా బతుకుతాం
అవును కరెక్టే
అదే అదే
ఇ ఏమో ఈ వార్లు ఎందుకు ఇట్లా అవుతున్నాయో ఏమో ప్రతి దానికి ఇది అవుతుంది ఏదో ఒకటి వస్తుంది మార్చల అయితే ఇంకా పోతలేదు ఉ ఈ వర్షాలు వస్తున్నాయి ఎండలు వచ్చే టైం కి వర్షాలు వస్తున్నాయి ఏ వెదర్ చేంజ్
ఉ ఇదా
ప్రతి ఒక్కటి మార్చ్ లోనే ఎల్పిజి గ్యాస్ సమస్య గాని అండి అక్కడ వారు సమస్య ఇక్కడ ఎండల టైం ఈ వానలు వచ్చే సమస్య ప్రతి ఒక్కటి మాటలోనే కనిపిస్తుంది మనకు
అదేగా ఇంకా మార్చి కతం అవట్లేదు ఇంకా ఇంకా నాలుగైదు రోజులు ఉంది
అవునవును
ఉ ఇలా ఏం జరుగుతుందో తెలియది తెలియదు ఇంకా ఎలా ఉంటాదో తెలియదు ఫ్యూచరు
ఆ నేర్పించారా బాగా మా ఆయన వచ్చారు కదా
ఆ నేర్పించారు ఆ టాపిక్ డైవర్ట్ అయితుంది
ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఉ
ఉహు ఇంకా వారు గురించి మీకేం తెలిసుంటె చెప్పండి
వారు గురించి అదేమంటారు స్పా స్పైన్స
ఉ
అక్కడ ఏమంటారు అక్కడ మొ మొత్తం అట్లా అదే ఫైటింగ్ అయితుంది అనేసి తెలుసు క్లియర్లీ అక్కడ ఏమైతుందా అనేసి మనకైతే అప్డేట్ అయితే లేదు
ఆహా
ఉ అది ఎప్పుడో వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ఏం రాలే ఈ గ్యాస్ సమస్య వల్లనే మనకు అక్కడ అట్లా జరుగుతుంది అనేసి అదొకటి తెలిసింది ఆ కొన్ని కొన్ని వీడియోస్ వల్ల ఇప్పుడు ఇరాన్ లో ఇ ఇరాన్ లో మళ్ళీ ఏదో లొల్లి అయితుంది అనేసి మళ్ళీ అప్డేట్ ఇస్తున్నారు కొందరు ఇట్ల స్టేటస్ ల ద్వారా మనకు తెలుస్తుంది
అదే ఆ వారు వల్లనే ఈ ప్రాబ్లం అయితుంది
ఆ ఆ ప్రాబ్లమ్ అయితుంది ప్రాబ్లమ్ అయితుంది అవును అవును ఉమ్ అవును
అది ఆ అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ ఈ ముగ్గురు వల్ల వాళ్ళు ఇక్కడ ఇండియాకి వచ్చే షిప్స్ ని ఆపేతున్నరు ఇరాన్ వాళ్ళు
హలో
ఈ ఆయిల్ గ్యాస్ ఏదైతే ప్రొడక్షన్ అయి చేస్తారు కదా అక్కడ అవి ప్రొడక్షన్ అయ్యేటి వాటిన
ఉమ్ కరెక్టే దీనికి సొల్యూషన్ ఎప్పుడోచ్చి ఎప్పుడు ఇది అయిపో తదో కాదో అనేసి వెయిట్ చేయాలి, ఇంకా అది క్లియర్ అయిపోతే అయిపోతది. ఒక గ్యాస్ తరపు నుంచి మనకైతే ఎక్కువ ఏం ఎఫెక్ట్ అయితే లేదు గాని
హు
ఉమ్
అదే గ్యాస్ ను ఈ ఆయిల్ రెండే మనకి రావాలి ఇగ వచ్చినయంటే మనకి అంత ఎఫెక్ట్ వడది కానీ వేరే కంట్రీ నుంచి తీసుకుంటున్నరు కాని అవి ఇంకా టైం బడు తది అది అది ఓకే అయింది అంటే మనకు అంత ఏం ప్రాబ్లమ్ కాదనట్టు ఉమ్
కరెక్టే ఉమ్
ఇంకా
చెప్పాలి ఇంకా మీరే ఇంకా ఏం తిన్నారు మరి ఇవాళ
ఈ రోజు బెండ కాయ ఫ్రై, బెండకాయ కర్రీ మీరు
ఇవాళ మాది పప్పు, చారు.
పప్పు, చారా ఉమ్
విత్ ఆమ్లెట్ ఏసుకుంటం అన్నమాట అవునవును
ఆ ఎలా చేస్తార్ ఆమ్లెట్
ఆమ్లెట్ అది ఆ ఆ ఏమంటరు సాల్ట్, కారం. ఆ తర్వాత హల్ది ఆ ఏయ్ ఆ అదేమంటరు అధ్రక్ క్లెయిసన్ ఆ పేస్ట్ ఏసి అది కలిపిన తర్వాత ఆయిల్ ఏసి ఈ ఎగ్ ఏసి దాంట్లో మిక్ మిక్సి చేసి ఆ తర్వాత ఆయిల్ వేసిన తర్వాత వేడయిన తర్వాత
ఎక్కడ దేని ఆయిల్ దేని మీద ఏస్తారు, ఆయిల్ ఏసి అంటే దేని మీద ఆయిల్ ఏస్త
ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసి ఉమ్ ఆ ఎగ్ కా ఏమంటారు పగలి ఏసిన తర్వాత కొంచెం ఆనియన్, తర్వాత కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసి కొంచెం మిక్స్ చేసి ఆ తర్వాత అదే అట్లేస్తమన్నమాట మీరేట్లేస్తరు.
మాట్లాడు
ఓకే ఓకే ఓకే ఓకే ఎప్పుడు తిన్లేదా అంటే
ఏంటి రాలే నాకు
సరే అండి మీరుతోనీ మాట్లాడడం చాలా బాగా అనిపించింది, ఓకే థ్యాంక్యూ అండి ఓకే.